హలో నాది డిగ్రీ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమన్నా సలహా ఇస్తావా నాకు
తప్పకుండా డిగ్రీలో పర్సంటేజ్ ఎంత
ఎయిటీ
ఓకే ఏం చేయ్యాలనుకుంటున్నావు నీకి
నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో ఉన్నాను ఖాళీగా నువ్వేమన్నా సలహా ఇస్తావా
మీ పేరెంట్స్ ఏమంటున్నారు అంటే నీ చదువు గురించి వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నార
నా చదువు గురించి ఏం చెప్పట్లేదు మ్యారేజ్ చేస్తామని చెప్తున్నారు నాకు ఇష్టం లేదు మ్యారేజ్ చేసుకోవడానికి చదువుకోవాలనుంది లైఫ్లో ఏదైనా సాధించాలనుంది
మరి ఈ విషయం మీ పేరెంట్స్ తో చెప్తావా
చెప్పాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు నువ్వేమైన్నా సలహా ఇస్తే చెప్తాను
ఒకే ఫస్ట్ పెళ్ళి అవన్నీ అయితే ఆలోచనలు పెట్టుకోవద్దు ఫస్ట్ సక్సెస్ అయి తారు అయితే పెళ్ళి చేసుకుంటాం అని మీ అమ్మ వాళ్ళకి చెప్పు
ఆ నాకే అదే ఉంది చెప్పు
ఏం అంటే నీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఏం చేయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది
ఏం చేయాలో తెలీదు కాబట్టే నా చెప్పు హలో
సరే అయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంద బ్యాంక్ జాబ్
ఇంట్రెస్ట్ ఉంది
ఒకే ఆ సరే మరి బ్యాంక్ అయితే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో బ్యాంక్ కూడ చాలా కాంపిటీషన్ ఉంది అయినా సరే కొంచెం ఈజీగ తెచ్చుకో గల జాబు బ్యాంక్
అంటే దాని కి చాలా కష్టపడాలి కదా
అవును ప్రతి ఒక్క జాబ్కి మనం కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడున్న కాంపిటీషన్ లో అయితే చాలా కష్టపడాలి
ఉమ్ అదే ఎంత కష్టమన్నా పర్లేదు కష్టపడ తాను మా అమ్మ వాళ్ళకి ఒప్పిస్తాను చదువుకుంటానని
ఓకే అయితే ఫస్ట్ దీంట్లో ఎలా ఉంటుం కే ఫస్ట్ అదేంట్ర అలా అంటుందని ఏ బ్యాంక్ ఎగ్సామ్స్ పే తీయర్ మనకి నోటిఫికేషన్ పడుతుంది ధనమాట
ఓకే
అప్ మనం ఏం చెయాలి అంటే అట్లీస్ట్ ప ఒక సంవత్సరానికి మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ పడతాయి మనం డిగ్రీ అయిపోయిది కాబట్టి మనం అన్నిటికీ ఎలిజిబుల్గానే ఉంటాం సో మనకి దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏమింటాంటే ఆర్థమేటిక్ రేజ్లంగ్ ఇంగ్లీషు
కానీ ఇంగ్లీష్ చానా టఫ్ ఉంటుందని విన్నాను
అవును అవును అంటే అన్నిటికంటే కొంచెం టఫ్ అని అందరూ అంటారు బట్ మనం కొంచెం కష్టపడితే లైక్ బేసిక్స్ మన దగ్గర ఉంటే ఈజీనే అంత టఫ్ ఏం కాదు బట్ స్టార్టింగ్ మనం ఏదన్నా కోచింగ్ జాయిన్ అయ్యి అక్కడ స్టార్టింగ్ నుంచే మనం జాయి ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత ఏం కష్టం కాదు
సరే అయితే బ్యాంకు ఆ చెప్పు
ఇంకా దీంట్లో ఏమి అంటే అథమెటిక్ అండ్ రీజనింగ్ ఇవి మనకి మ్యాథ్స్ రాదు అని ఏమి డిపెండెన్సీ ఉండదనమాట మ్యాస్ వచ్చిన రాకపోయినా ఇది ఎలా ఉంటుందంటే ఇది బిజినెస్ మ్యాస్ అనమాట మనకి మనం స్కూల్లో చదివిన మ్యాస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓ నేను ఇంటర్లో బైపీఎసీ ఎంబ ఎంఏ బిఏ ఇవన్నీ అవసరం లేదనమాట ఎందుకంటే ఆ లాంగ్
నేను డిగ్రీలో వేరే సబ్జెక్ట్ కదా
అ
డిగ్రీలో వేరే సబ్జెక్ట్ కదా నాకు మ్యాథ్స్ ఏం రాదు అసలు నేను ఆ
అదే మనకున్న సబ్జెక్ట్స్ కి మ్యాథ్స్ ఇక్కడన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ కి ఫుల్ డిఫరెన్స్ అనమాట మనం ఏ ఈవెన్ ఎంపీసిీ చదివిన వాళ్ళు కూడా ఈ మ్యాథ్స్ డిఫరెంట్ అనమాట వాళ్ళు కూడా కొత్తగానే నేర్చుకుంటారు అనమాట సో మ్యాథ్స్కి ఏమంతా భయపడాల్సిన ఖచ్చితంగా ట్రై చేయ్ వస్తుంది ఇంకొకటి ఏమంటే చాలా కష్టపడాలి ఇప్పుడున్న కాంపిటీషన్ కొన్ని ల్యాక్స్లో ఉంది కాబట్టి సో హట్ వట్ చాలా ఉండాలి లైక్ కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి మనం బాగా హార్డ్ వర్క్ చేస్తే కన్సిస్టెంట్స్గా వర్క్ కన్సిస్టెంట్గా చదవాలి ఫస్ట్ అంటే వన్ ఇయర్ లో జాబ్ రాలేదు సో గివ్ అప్ ఇవ్వకూడదు అనమాట కొంచెం ఎక్కువ సా ఎక్కువసేపు ఎక్కువ రోజులు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం అన్నమాట అప్పుడు మనం గర్వంగా పోయి మన పేరెంట్స్కి చెప్పచ్చు ఓకే ఈరోజు నేను సాధించాను అని మనం చెప్పొచ్చు అనమాట
అదే చెప్పాలి మా ఇంట్లో కూడా కానీ బ్యాంకుకి చాలా కష్టపడాలి కదా కష్టపడతాను ఇంట్లో కూడా చెప్ చెస్తాను కానీ ఎక్కడ ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది కోచింగ్
ఎక్కడా అని అంటే యా చాలా చోట్లు ఉన్నాయి మీ నియర్ బై ఏరియాలో ఒకటి చూసుకో అది ఇది అనే స్పెషల్గా ఏం లేదు బట్ మంచి కోచింగ్ సెంటర్ చూస్ చేసుకో అంతే ఇంట ఫస్ట్
చెప్పు
ప్రిలిమ్స్ మెయిన్స్ కి కూడా స్టార్టింగ్ ఆఫ్ ది కోచింగ్ నుంచినే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫస్ట్ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయ్య
ఫిలిమ్స్కి అయితేనే కదా తర్వాత మెయిన్స్కి చదవాలి
సన్
సరే కష్టపడతాను ప్రస్తుతానికి నువ్వేం చేస్తున్నావు అ మరినీకి అచాక కష్టంగా ఉందా ఈజీగా ఉందా బ్యాంక్చ్చ కోచింగ్ ఎలా ఉంది నీ ప్రిపరేషన్
ే అంత కష్టం కాదు అంత ఈజీ అని చెప్పలేదు అది మన మీద డిపెండ్ అయితుంది మనం ఎంత చదివితే అంత తొందరగా ఉన్న జాబ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏమంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చాలా ఉండాలి లైక్ పేరెంట్స్ వీళ్ళు రాలేదు అంటున్న లైక్ ఈ పాప జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయంది ఇంకా జాబ్ కవాలేదు ఇంకా ప్రియన్స్ అవ్వలేదు అని చాలా మంది అంటూ ఉంటారు
అంటుంటారు అది కాక ఇంట్లో వాళ్ళు పెళ్ మ్యారేజ్ చే
ప్రెజర్ చేస్తూ ఉంటారు బట్ ఇవన్నీ ఓవర్కమ్ చేస్తేనే మనం మన లైఫ్ లో సక్సెస్ చూస్తాము అండ్ ఇంగ్లీష్ చాలా మంది మా ఇంట్లో వాళ్ళు నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తూ తెలియట్లేదు మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ మనకు చాలా అదృష్టం అనుకోవాలి
అదే నేను కూడా ట్రై చేస్తాను జాయిన్ అవ్వడానికి నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను కూడా అక్కడే అక్కడే చెాలనుకుంటున్నాను
ఖచ్చితంగా తర్వాత వాట్సాప్ చేస్తాను అే భాగా ఒకసారి వచ్చిన తర్వాత మనం గివ్ అప్ ఇవ్వకోకుండా లైక్ జాబ్ వచ్చేంత వరకు ఒక ఒక దగ్గర ఉండి మంచిగా చదువుకొని జాబ్ తోనే ఇంటికి వెళ్ళాలి అప్పుడే మనం మన పేరెంట్స్ మాటని వద్దను దానికి వాల్యూ ఉంటుంది లైక్ మనం పేరెంట్స్ని వద్దని మన లేరు నేను చదువుకోవాలి అని చెప్పి వస్తున్నాను కాబట్టి దానికి వ్యాల్యూ ఉండాలి అంటే డెఫినెట్గా మనం జాబ్ తోనే ఇంటిక వెళ్ళాలి
ఓకే అయితే ఇంగ్లీష్ు చాలా కష్టం అని చెప్తున్నావు ఏదైనా సోర్స్ చెప్తావా సపరేట్గా ఇంగ్లీష్
విషయం అంతా కష్టం కాదు మనం ట్రై చేయాలి అంతే అద
నిమిష ఆమెని ఒక యూట్యూబ్ లో. చూసావా ఒకటి.
ఆ చూసాము మేము కూడా మా. ఫాలో అవుతూ ఉంటాము.
వన్ ట్వంటీ రూల్స్ అని ఒకటి ఒకటి ఉంది ట్వల్వ్ అవర్స్. చూసావా బాగా చెప్పింది మేడంమ్ బాగా చెప్ప. చెప్పారు.
చూసా చూసా చాలా బాగా చెప్తారు అ అన్నీ చాలా యూజెస్ చూ చాలా యూజ్ అవుతాయి కూడా.
నేను చూశాను యూజ్ అవుతుంది బాగానే మనకి బ్యాంక్ ఎగ్జామ్ కి.
కానీ అన్నితో పోడిస్తే బ్యాంక్ ఇస్ దా బెస్ట్ ఆప్షన్. అవు రాశాను బట్ బ్యాడ్లక్ ఇంకా రా క్లియర్ అవ్వట్లేదుకే అంటే ఫ్రెండ్స్ వరకు ఓకే ఉన్నా కానీ మేన్స్ ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలేమో అని. ఆ.
ఏం పర్లేదు ట్రై చెయ్.
హా.
ఇవే అంటున్నావు కదా ట్రై చేస్తే వస్తుంది కష్టపడాలి బాగా అని ఫస్ట్ కే ఎలా వస్తు. అంది కష్టపడాలి కదా బాగా.
కష్టపడాలి లేకపోతే రాదు ఎందుకంటే కాంపిటీషన్ ఏ నాన్నడుగా లేదు చాలా టఫ్ కాంపిటీషన్.
అవును.
మనం చూస్ చేసుకున్న ఆప్షన్ లైక్ చాలా మంచిదని నా ఒపీనియన్.
అందుకే మా. ఇంటి పక్కన మా బ్రదర్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారులే వాళ్ళు వాళ్ళ కష్టం చూస్తాను నేను అందుకే నాకు కూడా తెలుసు కొంచం.
కష్టమే కష్టమే బట్ వర్క్ కోసం.
ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతారు. వన్ మార్క్ టూ మార్క్ స్ తో పో. తుంటాయని చెప్తుంటారు.
కష్టమే కష్టమే నాకు వచ్చింది. లైఫ్ సెటిల్. మనమే కాదు మన తర్వాత జనరేషన్. మలా పా. మన. గ్రాండ్ ఛేజ్ వాళ్ళు కూడా. చాలా. లాకీ అని.
అది కూడా కరెక్టే.
మన కొకరికి జాబు వస్తే మనం త్రీ జనరేషన్స్. ఆహా సెటిల్.
ఉమ్
సరే మరి
ఆమ్ ఏదైనా నువ్వు ఎక్కడున్నావు
నేను ఇప్పుడు ఐతే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఆ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంట్లోనే సపరేట్ గా చదువుకుంటూ ఉన్నాను మ సూమ్ నేన్ కూడా ఏదో ఆ స్టడీహలో ఏదో ఒకటి చెక్ చేసి చూసుకోవాలి ఇంత తింటే అంత చదువుకోలేం కదా
అవును ఇంటి దగ్గర ఉంటే చానా ఇబ్బంది చదువుకోవడానికి పనులుంటాయి వాళ్ళు వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు
ఆ సరే మరీ ఉండేదా
ఓకే